వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
కొంచెం గట్టిగా మాట్లాడండి మీ మాటలు అసలు ఏం వినిపిస్తలేదు
ఓకే ఎలా ఉన్నారు పండగ వాతావరణం ఎలా ఉంది ఆ వినిపిస్తుంది
మరి కొంచెం గట్టిగా మాట్లాడండి అన్నం తిన్లే ఇయ్యాల
తిన్నామండి
ఏం చేస్తున్నారండి
కాలీ ఏ
అవునా పండగ షాపింగ్ అంతా అయిపోయిందా అండి మరి రేపు పండగ కదా
ఆ అయిపోయింది షాపింగ్
అవునా మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి మాకు అసలు ఏం వినిపిస్తలే అన్నమాట
మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంది
మా ఇంట్లో అయితే నేను ఈరోజే వచ్చినా అండి ఫుల్ పెద్ద పండగలా ఉంది ఇయ్యాలనే
కొత్త సంవత్సరం
ఆ కొత్త సంవత్సరం అండి ఈ మంచిగా ఉగరు తోర్ నా గడ్ తరు ముగ్గులు వేస్తాం అసలు ఫుల్ పండ పెద్ద పండగ మా ఊర్లా మీ దగ్గర కూడా ఇలా జరుగుతదా అండి
ఆ మా దగ్గర కూడా ఇలానే జరుగుతుది
అవునా ఏం చేస్తున్నారండి మీ ఇంట్లో వాళ్ళందరూ మంచి అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారండి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు
మ్ మాకు ఎల్లుండి బా ఆ మాయి బా ఇప్పుడు రంజాన్ కూడా ఉంది కదా అండి మా ఇంటికాడ ఒక తుర్కోలు ఉంటారు మంచిగా వాళ్ళు ఫుడ్ తెచ్చిస్తారు మం చిగ తింటామండి మేమయితే స్వీట్లు హలీం తెచ్చి ఇచ్చిర్రు అండి ఒక రోజు ఒక ఆమె అయితే అసలు మేము దే దేవుణ్ణి అట్లా తలుచుకున్నం హలీం మా దగ్గరకు వచ్చేసింది అనమాట ఉ అవునండి
మన వా
ఇంకా అండి ఏం చేస్తున్నరు
చెప్పి వాళ్ళ సంప్రదాయం మనం తెలుసుకొని మన
అవునండి నేన్ నేను మా మా ఇంటి ఇక్కడ ఎవరికైనా నేను చెప్తా మాకు ఉగాది పచ్చడి అంటే ఇలా జరుగుతదని వాళ్ళు కూడా మాకు చెప్తారు అనమాట లైక్ ఎలా జరుగుతుంది వాళ్ళ బక్రీద్ అయినా వాళ్ళ తుర్కు అంటే రంజాన్ అయినా అ వాళ్ళు నెల రోజులు ఉపవాసం ఉంటారంట మీకు తెలుసా అండి
ఆ తెలుసండి నలభై ఒక రోజు నలభై ఐదు రోజులేమో ఉంటారు
ఏం చేస్తారో ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి నేను వాళ్ళకి ఇఫ్ వాళ్ళకి ఏమైనా తెలివకపోతే నేను చెప్తా
సరే అండి నేను వాళ్ళని వాళ్ళని అడిగి వాళ్ళ సాంప్రదాయాలు నేను తెలుచుకుంటాను
ఆ తెలుసుకోండి తెలుసుకోవడంలో తప్పే లేదు కదండి
అలాగే మనవి కూడా మిమ్మల్ని అడిగి మీ దగ్గర తెలుసుకొని నేను వాళ్ళకి చెప్తా
అవునా అండి చెప్పండి మా ఇంట్ల అయితే ఇలా జరుగుతుంది అనమాట ముగ్గులు వేసుకుంటాం తోరణా నాకు గట్టుకుంటాము ఇంకా మగవాళ్ళు పోయి అన్ని భక్షాల పిండి అన్ని తెసుకొస్తారు అనమాట గోదా పిండి కూరగాయలుట అన్ని తెచ్చి ఇగ దేవునికి సంబంధించినవి దేవు కొబ్బరికాయలు పూవ్వులు అన్ని పెడతాం అనమాట పెట్టినాకనే మేము తింటాం దేవుకి పెట్టినా క
మా దగ్గర అబ్బాయిలు చేస్తారండి ఉగాది పచ్చడా ఆడవాళ్లు భక్షాలు ఆడవాళ్లు భ భక్షాలు చేస్తే మగవాళ్ళు ఉగాది పచ్చడి చేస్తారు
ఆ భక్షలు ఎట్లా చేస్తారండి మీకు తెలుసా
ఆ తెలుసండి
చెప్పండి ఒకసారి
గో గోధుం గోధుమ పిండితో చేస్తారండి.
గోదా పిండి అంటే నేను మైదా అనుకున్నాండి మాకు తెలివక ఒకే మీరు చెప్పారుగా తెలుసుకున్నా అండి,
సరే అండి అందులోకి అందులో గోధుమ పిండి ఇంకా పప్పు కూ బెల్లం
ఆ
పప్పు బెల్లంని పపు పప్పుని ఉడికించుకొని పప్పులో బెల్లం యాడ్ బెల్లంని కలిపి ఆ రెండు ఆ రెండు కలిపిన ము ముద్దని గోధుమ పిండితో కలిపి చేస్తారండి.
అవునండి మేము ఇంకా అళ్ళ ఇంకా నీళ్లు మిగిలితే చారు కూడా చేసుకుంటాం, అండి పప్పు చారు చేసుకుంటాం సూపర్ ఉంటదండి, మా అమ్మ చేస్తుంది అసలు బెల్లం చారు సూ సూపర్ అసలు
మేము దాంతో మిరియాలు చారు చేస్ మేము దాంతో టమాటా చారు చేసుకుంటామండి.
అవునా టమాటాల చారు ఎట్లా చేస్తారా, అండి
టమాటా చారు టమాటల్ని ఉడకబెట్టి, తర్వాత అందులో మసాలాలు ఉప్పు, కారం మిరియాల పొడి వేసి కలిపి తర్వాత దాంట్లో పోపేస్తారండి తాలింపు వేస్తారు, నూనె ఆవాలు పప్పు గింజలు పప్పు దిసులుంటాయి కదా
అవునండి,
అవునండి
నేను ఒకటి షాపింగ్ ఉందండి నెక్స్ట్ మంత్ మా మామ వాళ్ళ కొడుకు పెళ్ళి అయితే మీకే ఏమైనా, డిజైన్లు తెలిస్తే నాకు చెప్తారా అండి ఇట్లా అంటే లైక్ లంగా వోని కొనుక్కవాలా చీర కొనుక్కవాలా ల మా ఏం దైలమాలో ఉన్నా అనమాట
ఆ నేను చెప్తా అండి, ఏ ఏ రోజు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది,
ఆ అంటే మాకి ఇక్కడ హల్ది ఫంక్షన్ ఉంది. ఈరథం ఉంది, రిసెప్షన్ ఉంది, పెళ్లి ఉందండి నాలుగు రోజులు ఉందాండి సెలబ్రేషన్స్,
నాలుగు రోజులకు తగ్గట్టుగా నేను మీకు చెప్తను
మీరు నాకు చెప్పండి లేకపోతే మన ఇద్దరం కలిసి అయినా షాపింగ్ వెళ్ళి తీసుకొచ్చుకుందాం కుట్టించు, కుందాం ఎవరి దగ్గరైనా
ఆ చెప్తాండి హల్ది రోజుకి, లంగా లంగా వోని కానీ
ఆ లంగా వొనీళ్ళలు నాకు ఫుల్ ఉన్నాయండి, మా అమ్మ నాకు గోనిపిస్తలేదండి తక్కువ రేట్ చెప్ చెప్పండి,
చుడిదార్ లాంటిది తీసుకోండి హల్ పసుపు ఫంక్షన్కి ఆ దానికి పసుపు కలర్ కాని లేదా ఆకుపచ్చే కలర్ కానీ లేదా తెలుపు రంగులో తీసుకోండి.
ఉ
అలాగే పెళ్ళికి పట్టు కంచివరం గాను,
అంటే మా ఇంట్లో ఒక చీర ఉందండి ఆ చీరు ని నేను లంగా ని ఇలాగ గుట్టిద్దాం అనుకుంటున్నా కానీ చున్నన్ని దొరుకుతుందో దొరకదో అని డౌట్ ఉందండి. డి ఒకవేళ మనం షాపింగ్ పోదామ అంటే చార్మినార్ పోయి కొనుక్కుందాంండి, చున్నీని
ఆ వేళ్లిి తీసుకున్నామండి, మదీనాలోకి వెళితే మదీనాకి వెళితే మనకి అన్నీ దొరుకుతాయి.
అక్కడ
ఆ చాలా బాగుంటాయిండి మళ్ళా మనకు తగ్గట్టు మన మనకు తగ్గ మనకు కావాల్సిన, ధరలో దొరుకుతాయండి
అవునా అండి అయితే ఖచ్చితంగా పోదామండి మా మామ వాళ్ళ కొడుకు పెళ్లి అయ్యే వారికి ఒక లంగా ఒని కొనుక్కోవాలి ఎల్లో కలర్ డ్రెస్ అన్నారు మీరు ఇప్పుడు ఇంకొకటి ఏమన్న చెప్పండి మరి రిసెప్షన్ కి వేసుకోవాలండి
లేహంగా వేసుకోండి
లేహంగా ఎట్లా కుడతారో నాకు అంటే క్లాత్ తీసుకొని గుట్టిపిద్ధములేండి అయితే మరి అక్కడ క్లాత్ తీసుకని
ఆ అన్నీ అన్నీ క్లాతులు తీసుకొని దానికి లంగా బ్లౌజ్ దానికి తగ్గట్టు ఒక చున్నీ తీసుకు
అవునండి నాకు తెలిసిన ఒక ఆమె ఉంటదండి మస్తు జాకెట్లు డ్రెస్సులు ఫుల్లు గుడుతుదంటా అండి ఆమెకు బిల్లు లేకుండా నేను మాట్లాడతలేండి అయితే మీరు అంటే మా దోస్తు వాళ్ళు ఆమ్మని అంటామా అనమాట అమ ఫుల్లు కుడుతుదండి అమ్మ ఫ్యాషన్ జుట్లు కూడా ఎత్తదంటా అండి అసలు ఈసారి అయి అంటే మా మామ పెళ్లికి నేను ఆమెను తీసుకుపోతా అండి
అవునా అండి అంత బాగా ఏస్తారా అండి
అసలు ఆమెని అమె నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి అసలు మీరు మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు డ్రేస్ బస్లు బట్టలు అనగానే నాకు ఆంటి గుర్తు వచ్చింది అనమాట వాళ్ళు మస్తు చేస్తారండి అసలు ఆమె రెడీ చేస్తే బొమ్మలాగ ఉంటారు అన్నమాట
అవునా అయితే మీరు మనం మదీనాకి వెళ్ళి షాపింగ్ చేసుకొని
ఆమె దగ్గరకి వెళ్ళి మరి గుట్టించుందాంమండి రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉండైనా ఫ్రీ గుట్టించుందాం
అదే అంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము కుట్పచ్చుకున్నాము అట్లనే ఆ బట్టల తగ్గట్టు రెడీ
ఆ మళ్ళీ నేను అక్కడ ఉన్నా అనుకోండి వాళ్ళు మ మంచిగా కొలతలతోటి మంచి కుట్టగలుగుతారు ఆ ఏం తెలిసిన అంటే మా దోస్తు వాళ్ళ అమ్మ అమ్మ అనమాట
ఆహా అయితే మీకు
మీకు కూడా డిస్కౌంట్ ఇప్పిస్తా అండి మీరు కూడా కుట్టించుకుంటా అంటే కుట్ గుట్టించుకోండి కాకపోతే మీకు పైసలులాండి నాకైతే ఫ్రీ గుడతారు కానీ అందరు కుట్టారు అనమాట
ఆ సరే అండి పైసలు ఎక్కడైనా ఇవ్వాల్సిందే కదా
ఆ కాకపోతే కొంచెం తక్కువకు ఇప్పస్తాలేండి వెయ్యి రూపాయలున్నా కాడ తొమ్మిది వందల అయిన బేరం ఆడతా నేను
ఆ మీకు బెరమరడం వచ్చా అండి
వచ్చాండి నాకు పే వెన్నతో పెట్టిన విద్య అది
అవునా
ఆ చార్మినార్ కి పోయినా గాజులు కొనాలన్నా ఏవి కోనాలన్నా వాళ్ళు రెండు వందలు చెప్పారు అనుకోండి ఖచ్చితంగా మనం వందకు అడగాలండి కాదు కూడదు అని అంటే నూట ఇరవై ఇచ్చి రావాలండి అంతేగాని రెండు వందలు ఉందని రెండు వందలు ఇచ్చి రావద్దండి మీకు బేరేం ఆడరాదనుకుంటే కదండి మాటల్లోనే అర్థం ఆయుతుంది
రాదండి మీ మీతో పాటు నేను కూడా బట్టాలకోనడానికి వచ్చి నేర్చుకుంటాను
ఇంగు మీ అన్నీ అన్నీ కోనిపిస్తా మళ్ళీ చీర కుట్టిచ్చేటప్పుడు కూడా మీకు డిస్కౌంట్ చెపిస్తాలేండి
అయితే మనం పక్క
మా దోస్త్ వాళ్ళ అమ్మనే ఉందిలేండి అయితే ఆమె తోటీ కుట్టిపిస్త
అయితే మనం పక్కా పోదాం అండి
ఆ మీకు ఎన్ని బట్టలు కావలో అన్ని తెచ్చుకోండి ఎన్ని మీరు ఓక్కలు ఉంటే చాలా అంటి దబ్బ దబ్బ గుట్టిస్తనే ఉంటదండి ఆ వాళ్ళ దగ్గర వర్కర్లు కూడా ఉంటారంట ఇప్పుడు కొ కొత్తగా వాళ్ళు పెద్ద షాప్ పెడదాం అనుకుంటున్నారు
అవునా అయితే నా నేను బట్టలు
ఆఁ ఇప్పుడు మనకి శ్రీరామనవమి కూడా ఉంది కదండి శ్రీరామనవమికి ఈ సంక్రాంతికి అన్ని పండుగలకు ఒక సంవత్సరం తగ్గట్టు బట్టలు కొనుక్కోండి మీరు.
ఆ సరే అండి అయితే మనం వెళ్ళి వెతుక్కుందాము మ్మ్ చార్మినార్ మొత్తం తిరిగి బట్టలు తెచ్చుకుదం.
అయితే అక్కడికి బొయినంక బిర్యానీ తిందామండి బిర్యానీ సూపర్ ఉంటదంటా అండి చార్మినార్ బిర్యానీ.
అవును వంటలు కూడా చాలా బాగుంటాయంట.
బట్టలు బాగుంటాయి, చి బిర్యానీ కూడా బాగుంటదంట అండి బిర్యానీ చాయ్, చాయ్ తాగుదాంమండి ఇరాని చాయని చాలా ఫేమస్ అంటా చార్మినార్ దగ్గర నాకైతే ఫుల్ ఇష్టం అండి.
ఆ నెయ్ నెయ్యితో చేసిన పూరి కూడా ఫేమస్ అండి అక్కడ మీకు తెలుసా! అలాగే ఒక అమ్మవారి గుడి గూడ ఉంటది కదా, చార్మినార్ దగ్గర. నెయ్ పూరీలు
అవునా వెళ్దామండి అయితే దేవుడి దగ్గరకి వెళ్దాము, షాపింగ్ చేసుకుందాము.
అక్కడ అట్లనే ఒక దేవత గుడి ఉంటది కదండి పార్వతమ పార్వతి గుడియా లేదంటే, శిషవుడి గుడియా ఉం
ఎళ్ళమ్మ తల్లి అనుకుంట అండి మీకు తెలవదు. నాక్కూడ తెలువదండి, తెలుసుకొని మరీ పోదామండి ఖచ్చితంగా.
ఆఁ దసరా టైంలో వెండి కాయిన్ ఇస్తారండి అక్కడా
అవునా
దగ్గరే అన్నట్టు విన్నా నేను. మీకు ఏమన్నా తెలుసా అండి?
మాకు తెలువదండి ఇప్పుడు మీరు చెప్పిందే వింటున్నా, ఈసారి మాత్రం మనం వెళ్ళినప్పుడు చూ ద్దాం ఎక్కడ ఉంది గుడి అక్కడకి వెళ్ళి మనం ప్రసాదం తిందామండి, నాకు ప్రసాదం చాలా ఇష్టం. అనమాట గుడికి వెళ్తే మాత్రం.
ప్రసాదం అంటే గుర్తొచ్చింది, మీరు తిరుపతికి వెళ్ళారా అండి? తిరుపతికి వెళ్ళారా అండి మీరు?